హలో హలో గుడ్ ఈవెనింగ్ మీ వయిస్ నాది నాకె వినపడుతుంది మేడం అది మీ సైడ్ ప్రాబ్లమ్ అనుకుంటా మా సైడ్ బానే ఉంది
నెట్వర్క్ ఇష్యూ ఆ ఇప్పుడు ఓకే కొంచెం పర్వాలేదండి హ ఇప్పుడు కొంచెం పర్వాలేదు వాయిస్ కొంచం ఇంకా ఎలా
బాగా మంచిగ ఉంది బా ఆ అంటే సాయంత్రం మార్నింగ్ మొత్తం ఎండగొట్టిది ఇక సాయంత్రం కొంచెం మబ్బులు మబ్బలు వచ్చినాయి
అబ్ వర్షాలు పడే సూచన ఏమన్నా ఉన్నదా అండి మీ సైడు
వర్షాల అంత లేదులే ఇక్కడ మొత్తం వేడిగానే ఉంది ఊ
ఏమంటున్నరా అండి మరి వాతావరణ సూచాన వారేమనకు చెప్తున్నారా
నేను చూడను కదా
మీరు చూడరా అంటే వెదర్ ల్వా ఓకే చూడ అండి సరే అండి ఇప్పుడు మీరేమి ఇప్పుడు మీర ఏమిటిదండి డిగ్రీ ఆహా ఇప్పుడు మీర ఏంటిదండి డిగ్రీ అండి కంప్లీట్ అయినద
లేదు లేదు ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీ
ఏగిరి ఏగ్రూప్ అండి
ఉ ఉ
గ్రూప్ గ్రూప్
గ్రూప్ ఆ డేటా సైన్స్ తీసుకున్నా బిఎస్ఏ డేటా సైన్స్
బిఎస్సి డేటా సైన్సా
ఉమ్
ఓకే ఓకే ఫైనల్ ఇయరా అండి
ఫైనల్ ఇయరు
క్లాస్ కె డిగ్రీ మన ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అండి క్లాసెస్ అంటే కాలేజ్ ఎప్పటి నుంచి రో పనండి
కాలేజా ఇప్పుడు ఆగస్టులో స్టార్ట్ అయితాయి
ఆకాష్ట్ నుంచి అరిస్తాలా ఓకే డిగ్రీమ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయనియా
ఆ మొన్న వరకే అయిపోయినాయి ఎగ్జామ్స్ లాస్ట్ ఉండే
ఆహా ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆగస్టు లో కాలేజెస్ అని రీఓపన్
అవును గ్యాప్
టూ మంత్స్ గ్యాప్ ఈ ఇప్పుడు మళ్ళా ఇ దీనికి సప్లీ అంటే ప్రీవియస్ ఇప్పుడు అయింది మొత్తం సప్లీ ఎగ్జామ్సా
ఆ అవునవును మొన్న మకి సప్లీ అయినయి
సప్లి అయినయ్ ఓకే ఓకే దీని తర్వాతనే డాట్ డాటా దాని తర్వాత ఏంటిది మళ్ళీ అంటే డిగ్రీ అయిపోయినంక
నేనింక ఇగ న ఇప్పుడే కోర్సెస్ తీసుకుందాం అను కూడా ఇక అప్పుడు ఉన్నాయి టైపింగ్ కోడింగ్స్ అని కోచింగ్
ఆహా ఓకే టైపింగ్ డాటా డాటా ఎంట్రీ లేకపోతే జావా సంథింగ్ ఇలానా
అదే హ్మ్ అదే నాకు అంటే మాగతి చెప్ప మాకు అంటే కంప్యూటర్ కోసం క్లాసెస్ ఇయాల కదా అట్ సపరేట్ గా మాకు మేడం ఎట్లా అంటే హ్మ్ చెప్పండి లేదు మాకు మేడం క్లాస్ చెప్పుకుంటా పోతేఎ వర్క్ పెడుతుంద ఎక్స్ప్లెయిన్ చేయదు ఏమైనా డౌట్లు ఉంటే ఈ ఇట్లానే వచ్చింది అట్లాగా ఉంటాయా అన్ని చెప్తది మేడం మాకు
అంటే ఇప్పుడు డేటా అనలిస్ట్ అనేది ఓకే కోర్సు లో ఉన్నది అంటే ఏంటింటే మన సిస్టమ్ లో చూపెటరా అని అంటున్నా
లేదు మాకు ఉన్నాయి కాని చూపిపోవాలి అంత తీసుకోపోరు మాకు కంప్యూటర్ దగ్గరికి ల్యాబ్ ఉంది కానీ లేదు చూపించారు అసలు
ప్రాక్టికల్ చూపెట్టకుంటే దాని మీద మనకు దాని మీద మనకు ఆవగాహన ఎట్లా వస్తుంది ప్రాక్టికల్ వాళ్ళజీ ప్రడ సి సిస్టమ్లు సిస్టమ్ ముందరా సిస్టమ్ ముందడ పెట్టుకొని నేర్పిస్తానే కొందరికి నేర్పుడు రాదు
నిమ్ మేము అందం మీ అందం కూడా వాళ్ళకి ఇట్లా చెప్తారు అంటే ఇగవాళ్ళు ఏం మాట్లాడలేము మళ్ళ ఆ మేడం
కాదు అట్లా అట్లా చెప్పినప్పుడు మరి ఆ కోర్సు పెట్టి కాలేజీలో యూసేంటిది మరి ఆ ఇప్పుడు ఈ ఇప్పుడు కంపూ ఇప్పుడు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉంటది బిఎస్సి కంప్యూటర్ సైన్స్ పెట్టినడు్వు కంప్యూటర్ కంప్యూటరే నువ్వు ఆ నేర్పించినప్పుడు కంప్యూటర్ సైన్స్ కోర్స్ పెట్టి లాభం ఏమి ఉంటది
మేము కంప్లైంట్ ఇచ్చినాం కూడా వాళ్ళకి కంప్లైంట్ తి ఆ మేడ వల్లే మామగా కంప్లీట్ ఇస్తున్నారుని ఆ మేడ మళ్ళీ రివార్డ్స్గా అంతా
ఎలిగేషన్ పెట్టినారా అంటే ఇప్పుడు మీరు చూపెట్టలే కాబట్టి ఎలిగేషన్ పె న్నారు మరి ఎలాగేషన్ ఎందుకు పెడతారు ఎవరన్నాకు కంప్లైంట్ ఎందుకు ఇస్తారు మీరు ఒక ఒకవేళ మీరు చే ఒకవేళ నువ్ చూపెట్టినాక మేము ముండే ఎందుకు అడుగుతాము ఆ కోర్సు
ఇంకా మాకు డేట సైన్స్ సబ్జెక్ట్ లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ తప్ప
ఆ ప్రాక్టికల్ ఏంది ఇప్పుడు ప్రాక్టికల్ అక్కడ ప్రాక్టీస్ చేపింది ఏమైతది అక్కడ
ఇంకా హ్మ్ ఇంకా దాంట్లో ప్రాబ్లమ్స్ ఇంకా ఉంట్ ఉంటాయి కదా అవి ఇంక చేయాలి దాంట్లో నేమ్స్ ఎట్లా రాయాలి వాళ్ళ ఏజ్ ఏంటి అన్ని
ఫస్ట్ మనకు అక్కడ ఫస్ట్ మనకు అ అక్కడ వాళ్ళు ప్రాక్టికల్ చేపిస్తన్నా కదా మనకి ఏమన్న తెలుస్తుంది మరి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సరేమోనండి మరి
ఇక ప్రిన్సిపల్ సార్ కూడా ఇంక ఏం మాట్లాలే మేము అన్నాం అంటే మాకు ఇన్పుట్ అవుట్ పట్ ఎట్లా వస్తుంది అది కూడా తెలివాలి కదా అది కూడా మాట్లాడన్నాం అసలు ఘోరంగా మాక్కళ అయితే
కాదు. ఇప్పుడు మనకది అక్కడ దాని మీద మనకు ప్రాక్టికల్ చేపినను అట్ల అసల్ వాళ్ళక్ కోర్సు పెట్టే యూస్ ఏంటి దీ లాభం ఏంటిది అస అటువంటి కోర్సు అస ఆక్చువల్లి పెట్టకపోనుండే మర్ అసంటిది
ఆ అంటే మేము కంప్లీ ఇచ్చినంకా ఆ కంప్లీట్ ఇచ్చినంక ఆ మొండీ అంటే రాంరేష్తో ఏమొస్తది వాళ్ళ దగ్గర్ వచ్చినయి గదా ఈ కోర్సెస్ ఇంకా ఎక్కు లెవ్వు అని ఇగ సార్ మాట్లాడిండు మా ప్రిన్సిపల్ సార్
ప్రిన్సిపల్ సార్ మాట్లాడిండు అసల్ ప్రిన్సిపల్ సార్కే కొంచం గట్టిగా చెప్ ప్పాలె కాదు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఏ కోర్స్ అయినా గుడా ఇప్పుడు కెమిస్ట్రీ ఉంటంది కెమిస్ట్రీ పె పెట్టినప్పుడు మీరు ల్యాబ్ల తీస్కపోకుంటే కెమిస్ట్రీ అని అర్థం అయితదా
అయితే మా కోర్స్ బాగా తక్కోఉందంట అయితే తక్కువ ఉన్నాయి అట్ వాల్లేమో పీడిఎఫ్ చేసి మాక్ పెట్టింరు అవి మొత్తం ఉంటాయి చదువుకునేది నోట్స్ పెడ్తే ఇగ మేం గుడ అట్ల
కాదు డాటా డాటా అనేది సదువుతే మైండ్ కెక్కుతదా
మ్ అద్ చేస్తేనే కదా కనీ మనం ఆ మేడం ఎ ఎట్ల అంటే ఆ మేడం కొత్త కొత్త అంటా మొత్తం. ఆ మేం ఏమన్న డౌట్స్ అడుగుతే అద నుంచి అచ్చింద్ అంటదేమ మళ్ళీ నేమ్ ఏం అడగాలె మళ్ళీ వాళ్ళక్ ఏం అర్థం కాదు.
అసల్ మేడం అసల్ మేడంకే తెల్వది కావచ్చు.
అదేగా కొత్త కొత్తగొచ్చిందంటా అట్లా ఎట్లేటుండే క్లాస్ ఘోరం చెప్తది మాక్ అది ఏం అర్థం కాదు. మేమైతే మా దగ్గర్ నుంచి మేమే రాస్కొని నోట్స్ చదువుకుంటాం తెల్సా ఎగ్జామ్స్ కైయితే
కాదు ఏదన్నా గుడా ఇప్పుడు ఫస్ట్ మనకు వాళ్ళు చెప్తేనే కదా మనం తెలిసేట్ది ఇప్పుడు వాళ్ళకి కే సగం సగం అత్త అంటే మనం చెప్పే లాభం ఏం ఉంటది. అటువంటి అ అటువంటి కాలేజ్ అసలు మా కొంచం ప్రిన్సిపల్ కన్నా సెన్స్ ఉండాలె.
అయితే ఫస్ట్ అంటే ఫస్ట్ టైమ్లో ఒక మేడం ఉండే మంచి మ చెప్పినా మేడం క్లాస్ ఆ మేడం మ్యారేజ్ అయింది ఎళ్ళిపోయింది ఆమే అక్కడ్నుంచి నెక్స్ట్ ఈమో చ్చింది మాకు ఈరోజైతే అబ్బా అసల్ ఘోరం అయి మళ్ళ ఏమైన్నా అయి ఉంటే ఇవిడ మిని ప్రవేట మినీ ప్రైవేట్ అంటే మినీ ప్రైజ్ ఉంటది మాకు
అర్థం కాలే మళ్ళ చెప్పు.
మినీ ప్రాజెక్ట్ వర్క్ ఆ అయితే దాంట్లో ఎట్లా అంటే మనం మ్ ఒకటి ఇట్లా టాపిక్ ఉంటది అంటే దాని గురించి ఆ టాపిక్ గురించి మనం మొత్తం చదువుకోవాలి.
ఒకవేళ ఒ ఒక ఒకవేళ మనం గిన టీచర్ ఏమన అంటే గిట్ట మినీ ప్రాజెక్ట్
ఆ ఇంకెట్ల తెల్సా దాంట్లో వైవా క్వశ్చన్ అడు తరు అది ఒక సబ్జెక్ట్ కదా అద్ దానికి మాకేం ఆ అయితే లాస్ట్ టైమ్ ఏమన్నా అంటే మేము అంటే మాకు తెలీదు కదా ఎట్లా చేయాల్ అది
మ్
మేం వేరే కాలేజ్ నుంచి చూసి లింక్ చేసి దానికి చేపిచుకున్నాం మో బైండింగ్ ఏపిచుకుంన్నాం పేపర్స్ అన్ని
ఉ
చెపించుకున్నాక వాళ్ళు సార్ వాళ్ళు అడుగుతారు కదా మనకు వైవ క్వశ్చన్స్
అవును
కొచ్చినట్లు చెప్పినన్నాము చెప్తే సార్ండి ఆ మీరు చదవలేదు మీ చేయలేదా మీకు మేడ చెప్పారా క్లాస్ అంటే ఇక మేముం చెప్పినం మాకు మెడల్స్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేయరు అని చెప్పినాంము
ఆ డైరక్ మా మ్మ్
ఎక్స్ప్లెయిన్ అసలు చెయ్యాలి ప్రాక్టికల్ ఏదన్నా ఏదైనా కూడా అసలు కాలేజ్ అనే ఉండద్దు కాలేజ్ అనే ఉంటే స్టూడెంట్ ఇంకేమవుతాడు చెప్పు
ఆ అదే అయితే ఇప్పుడు కోచింగ్ తీసుకున్నా అంటే కంప్యూటర్ కోచిన్నవాళ్లకి ఈజీ అవుతుంది ఇంకా ఇవి కోర్సు
కో కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటే ఈజీ కానీ ఏంటిదంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కోర్సు ఉన్నప్పుడు మనం బయట పోయి నేర్చుకునేందుకు ఇంకా మళ్ళా
ఆ అదేకదా
ఇప్పుడు సిస్టమ్స్ అసలు సిస్టమ్స్ ఉన్నాయా కాలేజీ లో
హలో ఆ చెప్పండి సిస్టమ్ ఉన్నాయ్ మా ఆ ఉంది ఉన్నాయి
మరి సిస్టమ్స్ ఉన్నప్పుడు మీకు తియ మల ప్రాక్టికల్ ఎందుకు చూపెడతలే అసలు అంత అంత చెయద్దు కదా అసలు అవి నేర్పియాలి
ఆ చెప్పండి వినిపిస్తుంది
అయితే కాదు ఆ సిస్టమ్ నేర్పించే కంప్యూటర్స్ డడాటా సార్వర్
అంటే మాకు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ప్రిన్సిపల్ ఉన్నారా మా కాలేజ్ కి మా ఒక మేడ ఉంటాది హెడ్గా
ఆ
ఇక ఆమె ఎట్లా అంటె చూసుకుంటేది కానీ మరీ అంత ఎక్కువ కూడా కాదు అసలు నార్మల్గా
చూడాలి అసలు ఏంటిదంటే మనం ప్రాక్టికల్ చేయిపిస్తున్నానే కదా దానిపైన మకు తెలిసేది తెలింది తెలింది ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఏ వితౌట్ నాలెడ్జ్ కొనిపోయి మీరు ఎగ్జామ్ రాయండి మళ్ళీ మార్స్ వచ్చిన నాకు ఇట్ల తక్కువ వచ్చినయి ఎట్లాంటి తక్కువ వచ్చినాడి దాని మీద మాకు ఏం తెలు
ఇప్పుడు మా వైవై వెళ్ళిన కూడా వాళ్ళు ఏమంటారు చదువుకున్న కోర్సు మీ తెలేదా అంటారు వాళ్ళు
కాదు డేటా ఎనలిస్ట్ అనేది డేటా అనేది అసలు ఫస్ట్ ఏంటిదంటే సిస్టమ్ గురించి మనం అక్కడ చెయాలనే థియరీ కాదు కదా అది
ఉ అదే అదే
థియరీ అది గటా వేరు అది అది అది ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అంతే హ్మ్ గొప్ప కాలేజే మీది
అంటే అంత బాగుంటాది కని కానీ కొంచెం ఇక్కడ కంప్యూటర్ కోర్స్గ్గ కొెం కింద మీద వస్తారుళ్ళు మొత్తం మంచిగా ఉంటది స్టడీ
సరే అండి మీతో మాట్లాడి చాలా అమూల్య సమయం కేటాయించారు మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ధన్యవాదాలు